తిన్నర
హలో
హలో నమస్తే బాన్నార. ఏం చేస్తున్నారంండి.
ఏం లేదు మీకే ఫోన్ చేసిన ఇప్పుడు.
అన్నం దిన్నారా
అహ్
ఏం ఏం కర్రి
అ ఇప్పుడే అయింది అన్నం. ఆ ఇప్పుడే దిన్ ఉహ్ ఇప్పుడే దిని బయటికెళ్లిన ఉహ్మ్
చెప్ర అన్నం అన్నం
ఫేమస్
ఏం కూరలాండుకునా. ఏం కూరలాండ్కున్నారు. అయ్యో రేపు పండగ కద ఇవాళ సిక్కన్ వండుతులు ఆహ్ ఇంకా మీర్ వాండచ్ పండగ్ ఇంకా పండగక్ ఏమేం రిపేర్ చేసుకున్నారు
పండగకూ ఆ అటే అన్ని తెచ్చుకోని ఉంచుకున్నాం ఫస్ట్
అంటే రేపు చికెన్ బిర్యానీ మ టన్ బిర్యాని రేపు అండుకోరా
అవన్నీ మా నాన్న ఫస్టే దెచ్చి ఉంచ్
మరీ అవీ రేపు వేరే బిర్యానీ ఏసుకుంట్రా హలో హలో అండి బట్టలు దెచ్చుకున్నరా బట్టల్ బట్టల్ తీసుకొచ్చుకున్నరా పండక్క్ పొద్దున మీరు ఎటు మీ దేవుడి దగ్గరికి ఎళ్తరా
దేవుడి దగ్గరగా ద దర్గ గ నమాజ్ కెల్తం మజీద్ కి
నమాజ్ ఎక్కడ గు ట్ట మీదనా గాన్ భయ్య కట్ట కాన్ ట్లాడు ఉ ఆ అంటే ఆ త్రి త్రిశూల్ పాడు మీద ఉన్ టడ ఆ రేప్ పొద్ దిన మీరు అందరు ఎటో ఎళ్తరు గదండి
త్రిశూల్ పాడు గాదు ఈద్గ ఈద్గా కెల్తం
ఆడే అక్కడే గద ఇదుగా దేవుడు
దేవుడేమొ ఉండదిది ఒక మైదానం ఉండది ఆ మై ద్యానంలో అదర్ గ్యాదర్ అయితరు గా జరైన వాల్ళు నామాస్ చదివిపిస్తడు ఇమ ఇమమ్ సాబ్ లొల్లి గూడ ఏం ఉండదు ఆ
మరీ అచ్చినన్ కా అక్కడికెళ్ళి మొ తెచ్చినన్ కా అందరు మీ చుట్టాలని కలుసుకుంటరా అండి
ఆ అక్కడ నమాస్ ఫస్ట్ అయితే ఏమ అయితే అంటే ఈ నైన్ థర్టీ కని అనౌన్స్ చేసిండు. నైన్ థ టీ అంటే నైన్ నుంచి ఏమో కొంచెం లెక్చర్ ఉంటది, లెక్చర్ ఏ చెప్తారు నైన్ టు నైన్ థర్టీ. నైన్ థర్టీ ఊ నైన్ థర్టీ ఈ ఈ ప్రేయర్ అయితది ప్రేయర్ అయినం తర్వాత అందరు ఒకరినొకరు కలిసి ముబారక్ అని చెప్పుకుంటారు ఈద్ ముబారక్ అని అందరు శుభాకాంక్షలు చెప్తారు
ఒకే మీ మీకు అది పెద్ద అంటే ఇప్పుడు చార్మినార్ ఉంటది కదా అండి చార్మినార్ కాడ కూడా చాలా మంది మక్కా మసీదు ఇలా కూడా అందరు ఉంటరు కదా ఆహా అంటే ఇప్పుడు ఇక్కడయిన టైంకే అక్కడ కూడా అయితద వేరే వేరే ఎవరి ఎవరు ని బట్టి వాళ్ళు చేసుకుంటరా హలో
అది ఎవరి టైం ఎవరి టైం ఎవరి ఎవరి అనుకూలాన్ని బట్టి ఆ టైం ఇస్తరు కొన్
ఆ ఆగు ఆగు
వినిపిస్తుందా ఎవరి అనుకూలమైన టైంకిి వాళ్ళు పెడతరు నాది కొంద నైన్ కి కొందర్ నైన్ థర్టీ మ్యాక్ మాక్సిమం టెన్ లోపు చేస్తామండి
మీరు ఇంతక ముందు ఎప్పుడన్నా ఆయిదు ఉన్నా అప్పుడు అక్కడ ఏ అక్కడికెళ్లిళ్ల మక్కా మసి
కని అంటే నార్మల్ టైం లో వెళ్ళినా కానీ ఈద్ కు వెళ్ళే ఈద్ కు ఎవరైనా ఇంటికే వస్తరు కదా
ఈద్ కేల్లలేదా
పండుగకు ఎవరైనా ఇటే వస్తరు
మరి పీరిలా ఇంకోటి ఇది ఉంటది జూడు మోరం మోరం అని దాన్ని ఎలా జరుపుకుం ట్రండి అదేంటిది అన్నట్టు అదేదన్న దేవుడుల్లదా లేకుంటే ఏంటిది
అది మోహరం సియా వాళ్ళు జర్
సియా వాళ్ళం టే అదేదా ఆ దేవుడి స్టోరి ఏమన్న ఉందా అండి అట్ల అంటే అట్లా పీరిలను నిలవెట్టడం
ఆ పీరిలని నిలబెట్టడం అది అది ఓన్లీ మన తెలంగాణ ఇక్కడి కల్ చరగి అది ఒక కల్చర్ అంటే అట్లా ఉంటది కాని ఇట్లా మి ఇదచ్చుడు దే అన్నాడు అట్లా ఏమిండది మాగా అట్లా చ పెడతారు మా
ఓన్లీ ఈ తెలంగాణలోనే అ అట్లుంటదా
తెలంగాణలో నాలుగైదు అంటే పల్లెటూరు జిల్లాలు ఉన్నాయి కదా పల్లెటూర్లలో
ఆ
మామూలుగా అట్లా వాళ్ళు పాంజా ముంత ఇదీ తీరిలది పంజాబ్ పంజాబ్ పు అది అవన్నీ కట్టి ఏంటంటే నాతులు అవి ఇవి చదువుకుం ట వాళ్లు మాట స్తారు మాతం అంటే ఆ ఏడ్చకుంటా సుట్టూ కుంట చదువుకుంటా పోతారు ఆసియా వాళ్ళు
మరి చుట్టూ ఇట్లా ఏదో అగ్గి వెట్ ట్టి అందులో నిప్పులు చేసి
అది మన ఇక్కడ కదా అది అది అది అది మన తెలంగాణ కల్చర్ లో ఇక్కడే జరుగుతాయి అవి
ఏదో అసైదుల్లాహరతి ఆ ఏదో పాఠ పాడు జరు కదండి
ఆ అదేమంటే మన హిందూ ముస్లిం కల్చర్ మిక్స్ అయి ఉంటది అది
ఆ
అవునా తమీరు
హ ఇది ఇప్పుడే తిన్నాం మిమ్మల్లొ ఒక్క పొద్దుండే ఆ ఒక్క పొద్దుండే అందుకే ఇప్
ఆ ఎందుకు ఇయాలే ఏ మోక్కకున్నావ్ ఆహ ఎన్ని వొక్క పొద్దులు ఉం
శుక్రవారంలా లక్ష్మీదేవి అన్నట్టు
ఆ శనివారం
ట్టం శనివారం శంక్ ఆ శనివారము వెంకటేశ్వర్ల స్వామి
అంటే రోజు ఒక దేవుడ్ని ఉంటారా అంటే మీరు రోజు ఒకటే టైమ్ తింటారా
లేదు లేదు అంటే మనము ఉక్కున్న దాన్ని బట్టి ఓ మంగళారము నాగేంద్రస్వామికి సోమవారము శంకరుడు అంటే నేను ఒక రెండే ఉంటానుండి నేను మంగళారము వే శంకరుని కుంట మళ్ళీ శు శుక్రవారము లక్ష్మీదేవికి రెండే ఉ ట మిగిలిన టైమ్లల ఇగ ఒక పొద్దు ఎం ఉండ టూ టైమ్స్ తింటుం
అవునా టూ టైమ్స్ తింటారా
ఇంకా మీరు
ఓన్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తినారా త్రీ టైమ్స్ తినారా అట్లాగ త్రీ టైమ్స్ యే తింటారా మీరు నార్మల్గా అంటే మీర్ సన్ సన్నగున్నారు కావచ్చు కదా
ఎప్పుడు తినబద్దు అయితే అప్పుడు తింట అన్నట్టు
ఆ అట్లా కాదు మీరు సన్నగా ఉన్నారేమో కదా న్వుతున్నారు ఏంది మేడం మేము మేమైతే నా ఫోర్ట్ టైమ్స్ అట్లా తింటాం
అబ్బో మీరు ఫోర్ టైమ్ అండి మీ ఏజ్ కు తగ్గట్టు మీకు అరుగతది ఫోర్ టైమ్స్ మాకు అరగదు ట్లా
అయినా మాకు పుట్ట వేస్తారు
అంటే ఏజ్ని బట్టి కూడా ఉంటది కదండి మా ఏజ్ కు ఇప్పుడు మేము త్రీ టైమ్స్ తింటె మాకు అరగది అందుకే మేము చూస్తాము తింటాం అట్లా అన్నట్ దానికి నేనే ఏం చెయాలి కర్రగా అది మా దాని వే ఆ గలనునికి జతి మార్పిిట్కో ఇంకా ఏం చేస్త
స కిలోమీటర్
కాదు ఓో గల్ల మీద గల్ల మీద కర్రేగా అయిందని మా సార్ వచ్చి చూ పెడతాండు అయితే సాకలా ఆయనకు చెప్పి గల్ మీద నీట్ గా అది క్లీన్ చేయించుకో అని చెప్తాను అట్లా
గల్లా అంటే
అ వ వాషింగ్ మెషిన్ లో వేస్తే పోత తెలు కాాలం వాషింగ్ మిషిన్ లో వేస్తే పోతలేవ్ అంత కర్రెగ అట ఆ షెట్
షర్ట్ షర్ట్ కాలర్ది పోతలే అంటున్నారా
పోతలేదా
ఏం వండింది మరి అలా
పుచకయ ఏమంది కూల్పోయిడి మరకూరూపుగా అయింది ఇంకా
చెప్పాలండి మీరు చెప్పాలే
బట్టలన్నీ రెడీమేట్ తెచ్చుకున్నారా లేకుంటే కుట్టించుకున్నారా
అ లేదు
రెండి మీ ఆవిడకు చీర తీసుకున్నారా లేదా మీ ఆవిడకు చీరె
ఆమె చీర తొడగది బట్టలు తీసుకున్నాది ఆ డ్రెస్లు తీసుకున్నది మూడు మూడు జతలు ఉన్నది ఇంగ ఎంత కాసలేనో దెలవది నాకు రేండు రెండేమో రెండేమో స్టిచ్చింగ్ ఇ తీసుకున్నది ఊ
ఆ
ఒకటేమో రెడీమేడ్ తీసుకున్నది
ఆహా
ఊ
ఇంకండి ఎన్ని ఖాల్సయినయ్ ఇప్పటివరకు
సరే అండి మీరు మాకు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్సు ఉంటాను మరిగా ఆ ఓకే థ్యాంక్ యూ అండి
ఓ